హ నమస్కారం అండి.
ఆ నమస్కారం అండి, బాగున్నారా?
ఆ బాగున్నామండి, మీరెలా ఉన్నారు?
ఆ బాగున్నామండి.
ఇంకేమండి ఎక్కడికెళ్ళలేదా హాలిడేస్ కదండండి?
ఆ వెళ్ళామండి, మేము రీసెంట్ గానే అరుణాచలంకి వెళ్ళామండి. ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళానండి నేను.
అవునా అండి.
తో చేసి మేము ఇక్కడ నుంచి బస్ బుక్ చేసుకున్నామండి.
ఆ అవునవునులేడండి.
ఆ బస్ బుక్ చేస్ కున్న తర్వాత డైరెక్ట్ బెంగళూరు నుంచి అరుణాచలం బస్ బుక్ చేసుకున్నామ అండి.
ఆ
ఆ అరుణాచలంలో దిగిన తర్వాత అక్కడ నుంచి కొంచెం నడచాలండి, అరుణ ఆ బస్ దిగిన చోటు నుంచి గుడికి.
అవులేం
అక్కడికి వెళ్ళి మేము ముందే ఆన్లైన్ లో రూమ్ బుక్ చేసుకున్నామండి. అంటే చూసుకొని అంటే మేము పౌర్ణమి అప్పుడు వెళ్తాం కదా. అప్పుడు చనా రష్ ఉంటారండి అంటే రూములు కూడా దొరకవు సో మేము ముందే బుక్ చేసేసుకున్నాము అండి రూము ఆ ముందే బుక్ చేసుకోవాలండి అట్లాంటి చోట్లకు పౌర్ణమి ఇవ వెళ్ళినప్పుడు ఆ మళ్ళీ రూమ్స్ దొర్ కవు అండి అసలు అక్కడ కాల్ పెట్టే కూడా ఉండదండి ఆ మళ్ళీ ఆ అప్పుడు రూమ్కి ఎళ్ళేసామండి రూమ్కెళ్ళి మేము ఫ్రెష్ అయ్యి ఇంకా మేం వెళ్ళేదే సాయంత్రం అయిందండి రాత్రి అయింది
అవునవునులేనండి
ప్రదక్షిణం మొదలు పెట్టాలని చెప్పి వెళ్ళామండి ఆ నైటు ట్వెల్వ్కి స్టార్ట్ చేసామండి అక్కడ అన్ని అక్కడ గుళ్ళు ఉంటాయి కదండి ట్వెల్వ్ కిలోమీటర్స్ ఏమో నడచాలండి ఒకో గుడి దగ్గర ఆపి మొక్కొని అట్లా వెళ్ళాలండి ట్వెల్వ్ నుంచి మార్నింగ్ ఫోర్ ఫైవ్ వో అయిందండి మేము అ అంటే గిరి ప్రదక్షిణ అయిపోయేసరికి అక్కడ తెలుసా అండి మీకి టోపి అమ్మవారు అని ఉంటా రు వారిని ముట్టుకుంటే చాలా పవిత్రంగా ఉంటాం ఆ ఆ అవునండి అక్కడ ఆమె ఫేమస్ అండి అంటే ఆమెని ముట్టుకుంటే ఇంకా అన్ని తొలగిపోతాయని
అదే అండి కోరికలు ఏమైనా ఉంటే తీర్చుకునే తీర్చుకోవచ్చండి ఆమె ఆ అదే అదే తీరుతాయి అండి మేము కూడా విన్నామండి మేము ఒకసారి వెళ్ ళ్తామండి ఎప్పుడైనా అరుణాచలంకి మీరు చెప్పారు కదా ఖచ్చితంగా అలా ఉంటుందని
ఆ బావుంటుందండి చానా ఆ తర్వాత గిరిప్రదక్షి న అయిపోయిందండి మాది అట్లానే మేము దర్శనానికి వెళ్ళామండి అసలు పౌర్ణమి రోజు చాలా మంది జనాలు ఉన్నారండి
ఆ
ఆ మీరు వెళ్లారాండి ఎప్పుడైనా
లేదండి అనుకున్నాము వెళ్ళాలని పౌర్ణమి రోజు అది చాలా మంచి రోజు అంట కదండి అ
ఆ చాలా మంచి రోజు అండి అప్పుడు దర్శనం చేసుకుంటే చాలా సౌభాగ్యంగా ఉంటారు
అదే అండి వెళ్ళాలండి ఖచ్చితంగా మీరు కూడా చెప్తున్నారు కాబట్టి ఆ ఆ దేవస్థానం గురించి ఖచ్చితంగా వెళ్తానండి నేనైతే మీరు తిరుపతికి వెళ్ళారా అండి ఎప్పుడైనా ఆ మేము అవునా అండి ఇంకా ఇంకా మీరు అన్నవరం వెళ్ళారా అండి ఎప్పుడైనా
ఆ వెళ్ళామండి చెప్పడండి తిరుపతి గురించి అంటే మీకు ఎలా దర్శనం జరిగిందో
ఆ అది ఏమంటే అండి
ఆ
తిరుపతి తిరుపతికి మేము ఫస్ట్ ఆ మేము ట్రైన్ ద్వారా వెళ్తామండి
ఓకే
ట్రైన్ ద్వారా వెళ్తామండి
ఆ
హ్మ్ ట్రైన్ ద్వారా వెళ్ళి అక్కడ డైరెక్ట్ రైల్వే స్టేషన్ లో దిగుతామండి మేము మా ఊరు నుంచి ట్రైన్స్ ఉంటాయండి డైరెక్ట్ గా తర్వాత ఆ రైల్వే స్టేషన్ నుంచి అక్కడ భూదేవి కాంప్లెక్స్ అలా కాంప్లెక్స్ను
ఆ ఉంటాయండి
ఆ అలా అక్కడ పోయి అక్కడ వెళ్ళి కొంచెం మేము ఒక ఒక పది పదహైదు నిమిషం చాలు సమయం కేటాయిచ్చి రెస్ట్ తీసుకుంటామండి అక్కడ
ఓకె
ఆ రెస్ట్ తీసుకుని తర్వాత మేము కొండపైకి వెళ్తామండి కొండపైకి వెళ్ళడానికి కూడా అక్కడ ఫ్రీ బస్ ప్రొవైడ్ చేస్తారు కదండి అండి మీరు మీరు వెళ్ళారా ఫ్రీ బస్కీ
ఆ వెళ్ళామండి
అదే అదే మేము కూడా వెళ్ళామండి అదే ఫ్రీ బస్ కి తర్వాత కొండపైకి వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్ ఇంకా మేము బేసిక్గా మేము ముందే బుక్ చేసుకుంటాం అండి ఆ రూమ్స్ సో అలా ఎందుకంటే తిరుపతి అంటే మనకు తెలుసు కదండి చాలా ప్రాముఖ్యమైన దేవస్థానం అండి అది
అవునండి అక్కడ కూడా చాలా రష్ ఉంటారు
అవునండి అది చాలా ప్ర ప్రాముఖ్యమైన దేవస్థానం చాలా ప్రే పేరు ప్రఖ్యాతి అంత పొందిన దేవస్థానం అండి అది
అవునండి
అక్కడ దేవుడికి రూములు తీసుకొని రూమ్ తీసుకొని తర్వాత దేవుడికి దర్శనానికి వెళ్ళామండి మేము
ఓకె
ఆ దేవుడు దర్శనానికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడి దర్శనం మాకు కనీసం ఒక మూడు నుంచి నాలుగు గంటలు పట్టిందండి మేము టికెట్ తీస్ తీసుకున్నా సరే అక్కడ చాలా టైప్ ఆఫ్ దర్శనాలు ఉంటాయండి ఇప్పుడు ఏమంటారు విఐపి దర్శనం అట్లా ఉంట టాయి కదండి మేమైతే టోకెన్ తీసుకొని త్రీ హండ్రెడ్ రూపీస్ నాలుగు వందల మూడు వంద టోకన్స్ ఉంటాయి కదండ అండి
అ ఆ
అట్లా టోకన్ మూడు వందలకి టోకెన్ ఉంటుందండి ఆన్లైన్ లో ఒక రెండు నెలకి వదులుతారండి రెండ్ నెలలు మూనెల్లు ముందు ఆ టికెట్ ఆన్లైన్లో వదుల్తారండి అప్పుడు బుక్ చేసుకుని మేము మూడు వందల టికెట్కి వెళ్ళినాము మీరేటికెట్కి వెళ్లారండి
మేము కూడా అదేండి త్రీ హండ్రెడ్ టికెట్కి వదుల్తారు కదండి అప్పుడే బుక్ చేసుకున్నాము
అవునా మీరు దానికే వచ్చారా అండి
ఆ మనం ఇట్లా డబ్బులు బట్టి వెళ్ళే కంటే ఫ్రీ దర్శనం వెళ్తే చాలా మంచిదండి దేవుడి దర్శనానికి ఎప్పుడు ఇట్లా డబ్బులు పెట్టి వెళ్ళకూడదండి
అవునండి ఖచ్చితంగా
ఆ
కూడా నెక్స్ట్ టైము ఖచ్చితంగా ఫ్రి దర్శనంకే ప్రిఫర్ చేస్తామండి
ఓకే అండి
ఆ
ఆ మీకు ఈ దర్శనం బాగా జరిగిందా అండి
అవునండి చాలా బాగా జరిగింది ఒక్కసారి దేవుని చూడగాని ఆ మాకి ఒక మనశ్శాంతి కలిగిందండి మేము పడిన భారము
ఆ ఆ మనం ఎప్పుడైతే దేవుడు చూస్తాము మనం పడిన కష్టము అంతా వెళ్ళిపోతుందండి
అవును అవునండి ఇంకా మీకి అన్నవరం తెలుసా అండి
ఆ తెలుసన్డి అంటే విన్నానండి ఎప్పుడు వెళ్ళలేదండి నేను
అదే అండి నేను చెప్తా చూడండి అండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేం ప్రాసెస్ చేయాలో అదంతా ఖచ్చితంగా అది ఒకసారి వెళ్ళండన్డి మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా తీరుతాయండి
ఓకే
ఆ
హు
చెప్తా చూడండన్డి ఆ ఏమంటే ఫస్ట్ మీకు ఏది కన్వీనియంట్ ఉంటే బస్సు కానీ ట్రైన్ కానీ కార్ కానీ అట్లా ఏ దానికైనా వెళ్ళందండి
ఓకే
తర్వాత అక్కడ మీకు ఆ దేవుడు అక్కడ రూమ్స్ ఉంటాయండి రూమ్ తీసుకోండి లేదా వాళ్ళు మనకి ఫ్రీగా లాకర్ ప్రొవైడ్ చేస్తారండి అక్కడ ఆ ఏరియాలో
ఓకే
ఆ ఆ ఏరియాలో లాకర్ తీసుకోండి లేదా రూమ్లు ఉంటాయి చాలా క్లీన్ గా ఉంటుందండి దేవస్థ స్థానం మాత్రం అది అన్నవరం అనగా మనకి గుర్తు రావాల్సింది సత్ సత్యనారాయణ స్వామి కదండండి అవునండి కొత్తగా పెళ్ళైన జంటలు ఉంటారు కదండండి అవునండి ఆ కొత్తగా పెళ్ళైన జంటలు లేదా పెళ్ళయిన జంటలు ఖచ్చితంగా వెళ్తారండి
ఆ అండి
ఆ ఆ అది చేపించడం వల్ల
ఆ
మంచి జరుగుతుందండి ఖచ్చితంగా అది ఎలా చేసుకోవాలంటే దర్శనం ఫస్ట్ మీకు ఆన్లైన్ లో టికెట్స్ సేల్ చేస్తారండి
ఓకే
టికెట్స్ సేల్ చేస్తారు అప్పుడు సాయి చేస్తే మీరు అక్కడికెళ్ళి బుక్ చేసుకోవాలండి
ఆ ఓకే
టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలంటే వాళ్ళు కొన్ని ఆప్షన్స్ ఇస్తారండి మనకి ఇప్పుడు చూడండి దర్శనంక లేదా ప్రసాదంక లేదా విఐపి దర్శనంక లేదా రూమ్ కి బుక్ చేసుకోవాల అలా ఆప్షన్స్ అన్ని ఇస్తారండి మనకి
ఓకే
ఆ దర్శనానికి అలా ఇ ఇచ్చిన తర్వాత మీరు ప్రసాదం కావాలంటే ఆ
ప్రసాదం కావాలంటే ప్రసాదం కి బుక్ చేసుకోవచ్చ అండి ప్రసాదం కి అని తర్వాత ఇది దర్శనం కావాలంటే దర్శనం అని బుక్ చేసుకోవచ్చండి
ఓకే
ఫస్ట్ ఏం చేస్తామంటే రతం కోసం అండి రథం చేస్తా వాలి కాబట్టి మీరు ఆన్లైన్ లో దర్శనం అని బుక్ చేసుకోండి దాంట్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయండి మూడు వందలు నాలుగు వ వందల ఐదు వందలు అట్లా టికెట్స్ ఉంటాయండి ఎంతైనా తీసుకోవచ్చ అండి మనకు కావాల్సినంత
ఆ
అలా తీసుకొని దర్శనానికి వెళ్ళాలండి ఆ ఏమేం పదార్థ తల్ కావాలంటే దర్శనంకి అట్టి పండు ఓ కొన్ని పూలు కో
కదండి ఇంకా మనం చేపిస్తామే వ్రతానికి కావల్సినవండి
ఆ అవునండి వాళ్ళు కొంచెం ఇస్తారండి
మ్మ్ ఒ
ఆ
ఇంకేనండి మీరు ఎప్పుడైనా అహోబిలంకి వెళ్ళారా అండి
ఆ వెళ్తామండి మీరెలా వెళ్తారు మేమైతే దేవుని బాగా నమ్ముతాం అక్కడ మీరు నమ్ముతారా అండి
ఆ అండి బాగా నమ్ముతాము మేము వెళ్తామండి కనీసం ఇయరికి ఒక్కసారి అయినా వెళ్తామండి ఆ
ళ్తారండి మీరు
మేమా అది ఇలా ఆ టో కానీ బస్ కానీ ట్రైన్ కానీ ఏదో ఒక దానికి వెళ్తామండి ఆ అక్కడ దిగువ ఎగువ అని రెండు అహోబిలమ్స్ ఉంటాయండి
అవునండి విన్నాను నేను కూడా
ఆ నివసించడానికి దిగువ అహోబిలంలో ఉంటదండి మనం మెయిన్ అన్ని అక్కడ స్వామి ఉండేది ఎగువ అహోబిలంలో అండి
ఆ
అక్కడ చాలా పవర్ఫుల్ అండి నరసింహస్వామి నేను చాలా బాగా నమ్ముతానండి హలో
ఆ వినిపిస్తోందండి చెప్పండి
ఆ ఇంకేంటండి మీరు నమ్ముతారా అండి
మేము చాలా నమ్ముతామండి
ఆ అండి అక్కడంతా కింద రూమ్స్ లో స్టే చేయాలండి పైన్కి వెళ్తే మనకి నెట్వర్క్ ఏమి రాదండి అక్కడ ఉక్కుస్తంభమని
ఆ విన్నా అండి ఒక ఉకుస్తంభంకి వెళ్తే మన కోరికలు అవంతా తీరుతాయంట కదా
తీరుతాయండి కానీ అక్కడికి వెళ్ళాలంటే చాలా జ గ్రత్తగా ఉండాలండి ఒక్క మిస్ అయినాం అంటే లోయలోకి పడిపో
అవునండి అది చాలా మం చి దేవస్థానం కదండండి
అవునండి
ఆ అదే విన్నా అండి అక్కడ తిరుపతి తర్వాత అది ఒక మంచి ఫేమస్ అయిన దేవస్థానం కదండండి
ఆ అండి మళ్ళీ పామ్లెట్ అయ్యా అని అక్కడ ఉన్నరండి అక్కడ అన్ని ఎటలు కొడతారండి
అవునా అండి
అక్కడన్ని చికెన్ మటన్ అవన్నీ చేసుకొని తింటారండి
అదే అండి విన్నాను నేను ఆ న సింహస్వామి ఆడ ఏడు రకాలు తొమ్మిది రకాలుగా ఉంటుంద ట కదండండి పామ్లెట్ అయ్యా ఆ పామ్లెట్ అయ్యా మలోలా జ్వాలా అట్లంతా అంటారంట కదండ అండి అక్కడ
ఆ అవునండి
ఆ అదే విన్నా అండి నేను కూడా
ఆ సరే అండి బాయ్
ఆ సరే అండి బాయ్ బాయ్
అ
ఎ